హలో
హలో వినపడుతుందా అండి? ఆ గుడ్ ఈవనింగ్ అండి బాన్నరా?
ఆ బాన్నమండి. మీరు బాన్నరా? గుడ్ ఈవనింగ్.
ఆ మేము బాగున్నమండి.
ఆ ఆ చాల బాగున్ననండి.
అవునండి.
ఆ ఆ గేమ్స్ ఆడతామ్ అని
యా గేమ్స్ ఆడతారండి మీరు? ఇప్పుడు స్కూల్కి పోయేతప్పుడు యా గేమ్స్ ఆడేవాళ్ళు ఎక్కువ?
మే మేము స్కూల్ పోయేటప్పుడు, మాకి టీచర్ గేమ్స్ టీచర్ అనే వాళ్ళు ఉన్ డేవారు వాళ్ ఆ మేము గేమ్స్ టీచర్ అనే వాళ్ళము మాకైతే ఓన్లీ ఖో ఖో కబడ్డీ ఇలాంటి గేమ్స్ ఎ ఆడిపిచ్చే వాళ్ళండి. వేరే గేమ్స్ ఆడకూడదు ఆ ఆ అవునండి కబడ్డీ మాత్రమే ఓన్లీ ఆడిపిచ్చేవాళ్ళు
కబడ్డీ ఆడాలంటే మనిషి బాగా దృఢంగా దిట్టంగా ఉండాలి కదండి
అవునవునండి ఆ మా మా టీచర్ కూడా బాగా మీరు ఇలా ఆడితేనే మీరు బాగా స్ట్రాంగ్ గా ఉండగలరు రు అని ఎక్కువ ప్రోత్సాహ ఆ ఎక్కువ ప్రోత్సహించేవారు ఆడండి మీరు ఇలాంటి గేమ్స్ ఏ ఆడల్లా అని చెప్పేసి ప్రోత్సహించేవారండి బాగా
పీటి సార్ వచ్చేసి అమ్మాయా అబ్బాయా ఆ సార్ అన్నాగా
అమ్మాయే అండీ
ఆ అమ్మాయి కాబట్టి మీకు అంత స్ట్రాంగ్ గా చూడు కబడ్డీ నేర్పించి మళ్ళీ ఇట్లా చేస్
ఆ మా స్కూల్లో అబ్బాయిలు ఉండరండి అందుకే మాకు ఆన్ తా అమ్మాయిలే కాబట్టి అమ్మా ఆ ఓన్లీ గర్ల్స్ స్కూల్ అండి
అవునా స్కూల్ అన్నప్పుడు అందరు కో ఎడ్యుకేషన్ చేసు కుంటారు కదండి నార్మల్ గా మీరేందండి ఇట్లున్నారు
లే లేదు మా స్కూల్లో ఓన్లీ ఐదుో తరగతి వరక్ కే ఆ బాయ్స్ ఉన్నాారండి తర్వాత నుంచి లేరు ఓన్లీ
కాదండి మనము ఒకర్ మనం మాట్లాడడం నేర్చుకోవాలంటే అమ్మాయితో అబ్బాయిలతో ఇద్దరితో నేర్చుకోవాలి అలాంటప్పుడే మనకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మీరు ఇప్పుడు ఓన్లీ అమ్మాయితో మాట్లాడినప్పుడు
ఆ
మాట్లాడి మళ్ళీ అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండదు అంతే కదండి
మరి హయర్ స్టడీస్ నుంచి మేము అది నేర్చుకున్నామండి మరి హైయర్ స్టడీస్ లో అంత త కోఎడ్యుకేషన్ ఏ ఎలా వాళ్ళతో మే మనం ఈక్వల్ గా ఉండల్లా మాట్లాడాలి
అందుకేనా చిన్నప్పుడే కబడ్డీ నేర్చుకున్నారు మీరు ఈక్వల్ గా ఉండాలి ఈక్ సమా అదేమంటారు చూడు స సమా సమానహక్కు ఆ మీరు భగవద్గీత చదివినారాండి
ఆ లేదండి ఎప్పుడు చదవలేదు నేను
తెలుగు బాగా మాట్లాడుతున్నారు ఇట్లా సంస్కృతంగా అంటే మీరు భగవద్గీత చదివితేతప్ప ఇట్లా రాదని నేను అనుకుంటున్నా పోనీ అది కాకుండా వేరే ఏదన్న చదివినార్ రా బుక్స్ అట్లా
ఆహా నేనేం చదవలేదండి బుక్స్ అట్లా
అవునా అండి మళ్ళీ ఏం చదువుతారండి మీరు ఓన్లీ బుక్స్ సబ్జెక్ట్లు తప్ప వేరే
ఆ నేన్ సబ్జెక్ట్ అలా ఏం కాదండి ఆ నేన్ చదువు చదువుకు సంబంధించిన బుక్స్ అన్ని అవి ఎక్కువ చదివేదానం
అదే అదే సబ్జెక్టు కు సంబంధించి
ఆ అవును మీరేం మీరు కూడా గేమ్స్ ఆడే వాళ్ళ అండి
ఉను అండి నేను పక్కా ప్లేయర్ అండి ప్రతి దాంట్లో గేమ్ ప్రతి గేమ్ లో నేను పాల్గొంటాన్ అండి
అవునా ఏమేం ఆడినారాండి
నేను స్కూ లో ఉన్నప్పుడు మీ మాదిరే మీరున్నారు కద అండి కబడ్డీ అని నేను కబడ్డీలో ప్రో ప్లేయర్ అండి
అవునా అంటే ఏమన్నా ఎక్కడన్నా స్టేట్ లెవెల్
ఆ అంటే ఆ మరి అంతలేదు మా ఊర్లో నేను ప్రో ప్లేయర్నండి అంతేగాని స్టేట్ లెవెల్ అ
అంటే ఇప్పుడు ప్రో ప్లేయర్ అంటే
అంటే లేదండి నేను మా ఊర్లో మంచిగ ఆడతా కాబట్టి నన్ను మా ఊళ్ళో ప్రొప్లేయర్ అంటారు అట్లని చెప్పి నేను అట్ల చెప్పినాను అంతేగాని స్టేట్ లెవెల్లో ప్రొప్లేయర్ అంటే ఇంకా ఎప్పుడు పోలేదండి. లేదండి నేను మంచి బాస్కెట్బాల్ అంతేకాదండీ కానీ అది నేను డిగ్రీకి వచ్చినప్పుడు అంతేగాని ముందుగా అయితే కబడ్డీ ఆడేవాడిని, ఇంకా క్రికెట్ మంచిగా ఆడేవాడిని. అప్పుడు, క్రికెట్ ఆడేడప్పుడు మా ఊర్లో వాళ్ళు చూసి నన్ని నువ్వు ఐపిఎల్ కన్నా పోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉన్నావని నన్ను అడిగినారండి.
మరి పోకూడదా అండి. అంత మంచి ప్లేయర్ అయి ఉండి ఇక్కడే ఆగిపోతే ఎట్లా?
అదే అండి ఈ కాలంలో డబ్బులు ఉంటేనే ఏందైనా కానీ చేయగలమండి. అది ఆ డబ్బులు లేకపోవడం వల్ల ట్యాలెంట్ ని తొక్కేస్తున్నారండి. నా టాలెంట్ ని
మీకు ఏమైన్నా స్పాన్సర్స్ అట్లా ఉండుంటే బాగుండండి. మీరు
నాకు ఎవరు ఉన్నారండి స్పాన్సర్స్ మా నాన్నేనే అండి నాకు స్పాన్సర్ మా నాన్నదగ్గరే డబ్బులు లేకున్నప్పుడు ఇంకేం చేస్తాం అండి. ఆ అట్లయినా బాస్కెట్బాల్ బాగా ఆడేవాడి నండి. కానీ మరీ క్రికెట్ అంత ఆడేవాన్ని అయితే కాదు నేను
అంటే ఆ బాస్కెట్బాల్ ఏ లెవెల్ కి వెళ్ళలేదా?
ఆ అవునండి, ఏ లెవెల్ కి వెళ్దామని ట్రై చేసినా గాని ఆ లెవెల్ క పోయే లోపు వెనక నుంచి లాగేసుకున్నారండి నన్నే. అది ఏమంటారు చూడండి రికమెండేషన్ వల్ల మమ్మల్ని తొక్కేసానండి. టాలెంట్ ని తొక్కయడం వల్ల ఈ
అవును ఇలా గేమ్స్ లో చాలా జరుగుతా ఉంటాయి కదా ఇలా
అవునవునండి రికమెండేషన్ ఈ కాలంలో అవునవునండి ఈ కాలంలో డబ్బు ఉంటేనే ఎందైనా చేయగలమండి. లేకుంటే అసలు మనల్ని ఈజీగా తొక్కేస్తారండి. టాలెంట్ తో అనవసరం ఈ కాలంలో
అవున, అవును ఆ డబ్బు ఉంటే ఎలాంటి రికమెండేషన్ అయినా చేసుకొని ముందరికి.
అవునండి, ఇప్పుడు మీకు డబ్బులు ఉన్నాయి అనుకో మీకు డబ్బులు ఉన్నాయి అనుకో ఉన్నపళంగా మీరు పోలీస్ అవ్వచ్చు కలెక్టర్ అవ్వచ్చు.
అవునవును ఇప్పుడు డబ్బులు కట్టే అన్ని ఉద్యోగాలు కూడా
అదే అండి అంతా అన్యా అన్యాయంగానే చేస్తున్నారండి మొత్తము ఏం చేయాల. అలాంటప్పుడు ఇంకా కష్టపడి వాల్యూ ఏముముందండి
ఏమంటే, ఇంకా ఎక్కువ కూడా ఈ గేమ్స్ లో మాత్రం కూడా ఇట్లా చాలా ఉంటుంది.
గేమ్స్ లో చానా ఉంటాయండి. అందుకే అండి నేను అప్పటి నుంచి అసలు గేమ్స్ ఆడడమే వదిలేసినప్పుడు.
యో మీ కళని ఇక్కడతో తొక్కేస్త
నా కళని వాళ్ళు. తొక్కేసారండి నేను తప్పలేదు.
అదే వాళ్ళు తొక్కేసినారు కాబట్టి, మీరు కూడా తొక్కేసి అవును వాళ్ళు తొక్కేస్ ఇస్తున్నారని మీరు కూడా తొక్కేసుకున్నారు అంటన్నా
అంటే ఇప్పుడు నేను అంత కష్టపడినప్పుడు దానికి ఫలితం లేకున్నప్పుడు మనం ఆశించిన ఫలితం రాకున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామండి
అవునవును
ఎంతైనా లోపల మనసు అనేది ఉంట
మరి ఇప్పటికి అసలు ఏం గేమ్స్ ఆడరా అండి ఇంక అట్లనే వదిలేసినారా.
ఆ లేదండి, నేను ఆడతాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్రికెట్ ఆడతాను. మళ్ళా వచ్చేసి నేను క్యారం క్యారం బాగా ఆడతానండి
ఆహా మొన్ననే వరల్డ్ కప్ టీ ట్వంటీ జరిగింది చూసారా అండి
ఆ చూసామండి వన్ సైడ్ మ్యాచ్ అయిపోయిందండి
అవునవ్
ఆ అట్లా వన్ సైడ్ మ్యాచ్ అట్లా కాకూడదండి ఎట్లా జరగాలంటే పోయిన్ సారి వరల్డ్ కప్ జరిగినప్పుడు టీ ట్వంటీది
ఆ
ఎంత బాగా ఎంత స్ట్రగుల్ ఉంది అప్పుడు లాస్ట్ లో ఎంత ఎమోషనల్ అయినారు మొత్తం అది వేరే లెవెల్ కిక్అండి జరిగితే గెలిస్తే అట్లా గెలుసాల
అవునండి చాలా బాగా ఆడారు ముందు ఆడారు ఈ ఈసారి కూడా బాగా ఆడారు ఏమంటే వాళ్ళు సరిగ్గా ఆడలేకపోయినారు ఈసారి వికెట్స్ చాలా ఫాస్ట్ గా పడి పోయినాయి
అవున అవునండి వాళ్ళు పోటీ అనేది సరిగ్గా ఇవ్వలేదండి మాక్
అవును అవును పోటీ అనేస్
ఆ ఆ పోటీ ఇచ్చింటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ చూసనారండి మీరు ఆ ఆ మ్యాచ్ చూసినప్పుడు మీ కప్పుడ్ ఆర్ ర్ధమైతది ఫైనల్ అంటే ఇట్లే ఉండాల అని
అవునవునవును
తె ఆ విధంగా ఆడాలండి
అవును చాలా బాగా ఆడారు చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన్నారు
అవునండి న్ కేటికి పెద్ద ఫ్యాన్ అండి ఇప్పుడు నేను చూస్తానే ఉంటా నాకు ఇంట్రెస్ట్ అండి ఎక్కువ ఆట అవునండి మీరు ఓన్లీ చూడ్డం ఎవరక్
ఆడేది ఏం లేదండి జస్ట్ చూసి ఎంజ్
కదండిమీలాంటి పౌర్లు ప్లేయర్స్ బయటకోస్తే కదండి ఒక ఆడపిల్ల విలువ తెలిసేది
ఏమో అండి ఫస్ట్ నుంచి అంత ఇంట్రెస్ట్ లే పోయా చూడ్డం వరకు చాలా ఇంట్రెస్ట్ అండి ఐపీఎల్ మ్యాచెస్ కూడా బాగా చూసేవాళ్ళం ఇప్పుడు మరిీ ఇంకా ఐపిఎల్ కూడా స్టార్ట్ అయితుంది
అవునవునండి ఈ క్రికెట్ స్టార్ట్ అవ్వడం వల్ల జీ తం జీవితం మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాం కదండీ
అవునవును ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఐపీఎల్ మా
ఐపిఎల్ మ స్టార్ట్ అవుతుది ఇంక చూద్దాము ఏం చదువుకుంటాం లే రేపు చదువుకుందాం మ చదువుందామని చెప్పి మొత్తం ఐ పి ల్ అయిపోయిన్ త వరకు క్రికెట్ చూస్తానే ఏముంటా అవు అవునండి ఈ కాలంలో అదిగా అని ఒక డ్రగ్ మాదిరి తయారవుతుం ందండి క్రికెట్
క్రికెట్ చాన్ ఆడి
చాన అండి నేను కూడా చిన్నప్పుడు నుంచి ఇంతవరకు క్రికెట్ మ్యాచ్ చుడుకోకుండా ఉండలేనండి నాకే అనిపిస్తుంది ఏరా నేను ఇ ఇంతగానా మరీ క్రికెట్ అంటే పిచ్చి పట్టిపోయింది నాకు అని నేను అనుకుంటున్నా
మేము కూడా బాగా చూసే వాళ్ళం అండి క్రికెట్ మాత్రం
అవునండి మా ఇంట్లో అవునవునండి మీ ఎవరైనా కాని చూస్ సారండి ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ లేకున్న వాడు కూడా క్రికెట్ చూస్తడు ఎందుకంటే తొంభై శాతం క్రికెట్ చూసేవాళ్ళే ఎక్కువున్నారు గదండి ఆ చూడ్డం వల్ల మిగతా పది పర్సెంట్ వాళ్ళు గూడా
మొన్నా ఐపిఎల్ కూడా ఉమెన్స్ కూడా గెల్ చ్చారు ఎంత బాగ గెలిచారు అసలు ఆర్ సి బి విన్ అయింది చాలా బాగా ఆడినారు ఆ చాలా బాగా ఆడినారు
అమ్మాయిల బాగా సపోర్ట్ జేస్తా అండి
అ అఫ్కోర్స్ అండి మేమేమైన చేయకోకుండా ఉన్
నెం మీరు చేస్తారండి ఒక అబ్బాయిగా అండి నేను చెప్తున్నా గదండి ఉమెన్స్ టీం కి సపోర్ట్ చేస్తా అండి
ఊ అంటే అంత బాగా ఆడితే ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందేదే కదా
ఆగాడితే సపోర్ట్ చేయొచ్చండీ కానీ బాగా ఆడుకున్నప్పుడు కూడా సపోర్ట్ జేసేవాళ్ళే వాళ్ళు నిజమైన ఆ దాన్నేమంటరు లోయల్ లోయల్ ఫ్యాన్స్ అ యా అండి కరెక్ట్
ఎస్
హలో అవునండి చానా బాగా ఆన్నారండి పోయిన సారైతే
అవునవునండి
ఆ
హ
ఇంకేమండి విశేషాలు
ఇంకేం లేదండి
అవునా అండి మీ సమాచారాన్ని నాతో పంచుకున్నందుకు ధన్యవాదములు అండి
ధన్యవాదములండి మీరు మా
అ ఆ బాయ్ అన్
ఆ బాయ్